పెద్ద
ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బాగున్నా బాగున్నావా
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు నేనయితే కాసేపు రిలాక్స్ అయితున్నా
ఓకే అయిపోయాయ వర్క్స్ అన్ని
ఆ కొంత అయితున్నాయిరా
ఉమ్
మీరేం చేస్తున్నారు
ఏం చేయట్లేదు అక్క ఈ ఖాళీనే ఇందాకే లేచాను అలా ఫోన్ చూస్తూ ఇప్పుడే కొంచెం బయటకి వచ్చా ఎప్పుడు రూమ్ లోనే ఉండడం ఎందు కనేషి
ఆ ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా ఈ కొంచెం గాలి ఒత్తది కొంచెం మంచిగ అనిపి స్తది బయట
అవును హు
అదేరా రీ ఇప్పుడు మ్యారేజ్ ఉంది రిలేటివ్స్ లో షాప్ ింగ్ వెళ్దాం అనుకుంటున్నాను ఎలా చేస్ తే బెటర్ అంటారు షాపింగ్
ఇంకా ఆఫ్లైనే బెటర్ అక్క ఆన్లైన్ షాపింగ్ అంటే మనం ఓన్లీ డ్రెస్సెస్ కే బాగుంటది అది అ అలాగే మళ్ళీ వన్ వీక్ టైమ్ పడుతది దాంట్లో కరెక్ట్ కలర్ బాగా లేకపోయినా అవును కలర్ కూడా నచ్చకపోతే హు
లైనే బెటర్ అంటారా నేను ఆఫ్లైన్ ఎక్కువ చేస్తా ఉన్ ంటను ఈసారి ఏమైనా ఆన్లైన్ లో కొంచెం ట్రై చేద్దాం అంతేనా ఎలాంటి డ్రెస్సింగ్ ఏ స్తారు మీరు
నిను ఆ వెస్ట్నే ఏ ఏస్తను ఏ ఎప్పుడైనా బయటకేళ్తేనే అంటే టెంపుల్స్ కి మాత్రమే ట్రెడిషనల్ వేర్ ఎస్తా కుర్తా సెట్ లేదంటే టాప్ అంతే హు
ఇంకదే ఇప్పుడు అమ్మాయిల ప ఆహా యూనిఫామ్ ఏనా అమ్మో అదొక పె కాలేజ్ ఏజ్కొచ్చాక యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలం టే దానంత చిరాకు ఏదన్న ఉండది
కానీ బెట్టర్ అనిపిస్తది యూనిఫామ్ ఏ కంటే మనము మనం వెళ్ళిన డ్రెస్ ని అసలుం అసలే రిపీట్ చేయం కదా
అవునవును
ఉమ్ ఒక్కసారి వేసుకున్న డ్రెస్
వేసుకోవాలనిపించదు
అవును ఒకవేణష్టే మాత్ర మే సివిల్ ఉంటది
ఉహు
మక్ ఇంటర్ లో యూని ఫామ్ లేకుండే గాని ఇక్కడికి వచ్చాక ఉంది
ఆహా ఫార్మస్ లో ఉందా ఇప్పుడు
ఫార్మసీలో ఉంది
అదేలే ఇంక ఊరికే ఇప్పుడు యూనిఫామ్ లేకున్నా ఇంకా షాపింగ్ చేయాలనిపిస్తా ఉంటది ఏసున్నది వేసుకోవాలినిపించదు షాపింగ్ చేయాలనిపిస్తది మనీ వేస్ట్ అన్నిీ వేస్ట్ ఇం కా ఇది ఇదయితే బెటర్ ఇంకా ఆ మీరు ఆఫ్లైన్ లోనే చేస్తారా షాపింగ్
రెండు మ ఎక్కువ అంటే ఆఫ్లైన్ చేస్తాను. నార్మల్గా ఎప్పుడెప్పుడు ఒకసారి ఆ మాల్స్ లోనే లేదు షాపింగ్ మాల్స్ లోనే చేస్తాను.
అదే అప్పుడప్పుడు ఏమైనా ఆఫర్స్ పెడుతూ ఉంటారా మాల్స్ లో
ంటారు కదా అప్పుడు ఇక కొంచెం ఎక్కువ తీసుకుంటాం
అవును ఏంటో మన లేడీస్ కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కి కావాలని వెళ్తాము మో మనమే తీసుకుంటాము మన ఇంట్లో ఏమో వద్దు నేను తీసుకొను అనుకోని వెళ్తాము
అక్కడికి వెళ్ళినాక ప్రతి ఒక్కటి నచ్చితే అవును ప్రతి అంటే ఈ కలర్ ఈ కలర్ బాగుంది కాకపోతే ఈ మోడల్ లేదు అనేసి తీసుకుంటాం
అవును అదే ఓ ఒక లేడీస్ ఉన్న హాబీ అది ఏదో ఫ్రెండ్ రమ్మంటే ఫ్రెండ్ కోసం వెళ్ళి మనం తెచ్చేసుకుంటాం
అవును ఒక డ్రెస్ కోసం అని వెళ్తే ఒక ఫోర్ ఫైవ్ డ్రెసెస్ తీసుకు
అవును అవును ఖాళీగ అయితే రామరా చలు ఖాళీగాఅయితే రా వొద్దు అని కలిగ అయితే రాము నేను అంతే ఆఫ్లైన్ లోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు క్లాత్ గానీ కలర్ గాని ఫ్యాబ్రిక్ అంత తెలిసిపోతది కద మనకి ఎలా ఉంది వేరబులా అది కాదా అనేది అంత తెలిసిపోతా ఉంటది ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లో కూడ బె టరే అనుకోవచ్చు కొన్ని బ్రాండెడ్ వాటిలో కొన్ని సైట్ లో మాత్రము మనకంత మంచి ఫ్యాబ్రిక్ అయితే రావట్లేదు
అవును అలాగే కొన్ని మళ్ళీ రాంగ్ కూడా పెడుతున్నారు ఒకటి ఒక ఫ్యాబ్రిక్ చెప్పేసి అక్కడ చూసేది అక్కడ ఇచ్చేది ఒక ఫ్యాబ్రిక్ కాకపోతే వచ్చాక
ఆ మనకి ఇప్పుడు అక్కడ అవును డిస్క్రిప్షన్ లో ఒకలా ఉంటుంది వచ్చి దో ఒకలాగా ఉంటుంది క్వాలిటీ గురించి కూడ అంతే క్లాత్ బావుంటది అన్ని
మనం సైజ్ కూడ కరెక్ట్దే పెడతం కాకపోతే అది చిన్న రాడం లేదంటే కొంచం లూజ్ అవ్వడమ అట్ల అవుతా ఉంటది
టిన సైజ రా
మనం ఆఫ్లైన్ లో తీసుకుంటే మనకు కరెక్ట్ సైజ్ వస్తది కాకపోతే అది మనం ఇప్పుడు మనం ఒకవేళ మన కరెక్ట్ సైజ్ పెడితే అది పక్కా లూజ్ ఆర్ టైట్ అయితది ఆన్లైన్ లో
అవునవును మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ కూడా మనకు అవకాశం లేదు కదా వచ్చాక చూస్తు కోవడం చూకొని మళ్ళీ సెట్ అవ్వలేదు అనుకో ఫిట్ థింగ్
రిటర్న్ పెట్టినా కూడా మళ్ళీ ఒక వన్ వీక్ రిటర్న్ పెట్టిన మళ్
తున్నావ అంతే అప్పుడే మనకి ఏదైనా ఫెస్ట్ ఫెస్టివల్ గానీ ఫంక్షన్గానీ ఉంటే ఇంక చాలా డిస్టర్బ్ అయిపోతుం ఇంకా ఆఫ్లైన్ ఎహ్ బెటర్ ఆది అసలరక మనం బాధ పడుకుంటూ ఫంక్షన్ ఎంజాయ్ చేయకుండ డిసప్పాయింట్ అయిపోతాము అందుకే నేను చాలా వరకు పెయిన్కె ప్రిఫరెన్స్ ఇస్తాను
హమ్
మీరే ఇంట్లో వాళ్ళకి మీరే ఎక్కువ షాపింగ్ చేస్తారా
లేదు మమ్మీ షాపింగ్ చేసుకుంటది మమ్మీ ఒకటి వెళ్ళి
ఆహా
అవును
అదే నేను అంతే ఇంట్లో వాళ్ళ కోసం నేనే చేస్తాను షాపింగ్ పిల్లలకి మా హస్బండ్ బ్యాండ్కి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు అదేం చెప్పాను షాపింగ్ అంటేనే ఇరిటేషన్ వాళ్ళకి
మనం మేముండి అసలు గంటలు గంటలు నాకు కూడా కొంచెం ఇరిటేట్ అనిపిస్తది నాకు ఇరిటేట్ అనిపిస్తది షాపింగ్ అంటే ఒక మరి అ అంటే కొందరు ఏం చేస్తారంటే ఫైవ్ అవర్స్ వన్ డే మొత్తం షాపింగ్ కే టైం ఇస్తారు ఆహ్ అవునవును ఆహ్ నే నేను ఇంకా షాపింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నాకు చాలా అసలు ఇంకా మొత్తం లేజీ అనిపిస్తది ఆహ్ డే మొత్తం
అవునవును అల్ పోయినట్ అయితది కదా నీరస వచ్చస్తది టెన్ ఎంతసేపు ఇంకా నిల్చొని ట్రయల్ చేయడము చూడడం అదే గదరా ఇంకాషపింగ్కి వెళ్తే కాలు లాగా డము ఆలిసిపోవడం తప్ప ఏం ఉండదు అంత కాదన్నా ఒక వన్ టు టూ అవర్స్ లో ఫినిష్ చేసుకుంటే బెట టేర్ గని మరి ఎక్కు ఎక్స్టెండ్ చేస్తే కష్టం
నార్మల్ అంటే ఇట్లా పెళ్లి షాపింగ్ అంటే ఇంకా పెళ్లి షాపింగ్ అంటే ఏం కాదు నీ నో నార్మల్ గా మనం నార్మల్ డేస్ లో కూడా ఆ
ఎక్కువే ఉంటుంది పెళ్లి షాపింగ్ చాలనే ఉంటుంది ఇంకా అది కామనే కాకపోతే నార్మల్ షాపింగ్ ఫెస్టివల్స్ కి బర్త్డేస్ కి పార్టీస్ కి అట్లా అంత టైం తీసుకోకపో పోడమే బెటర్ ఇం
మీరుయిస్తారా అక్క జీన్స్ లేదు వెజిటేబుల్స్ అన్నీ డాడీ వాళ్ళు తీసుకు కొస్తారు ఓన్లీ మమ్మీ షాపింగ్ కి మాత్రమే ఎల్తది మైనా డ్రెస్సెస్ కిగాని శారీస్ తీసుకొచ్చి మనకి
అదే వేస్తారా జీన్స్ వేసి కొంత షార్ట్ టాప్స్ వేయురి కుర్తాస్ కుంటాను హ్మ్ ఇంక ఎంతైనా ఉంటది కదా కొంచెం మ్యారీడ్ ఇయ్యాలే కొంచం ఇగ అవును కాకపోతే పలాజో ఇవన్నీ కొంచెం ఇగ రా నచ్చినట్టు కుర్తా టాప్స్ లెగిన్స్ మనకు ఇప్పుడు ఇవి వస్తున్నాయి
అవును స్ట్రైట్ ఫిట్ అవును ఇప్పుడు అన్ని అవే ట్రెండ్ కానీ మనం స్టార్టింగ్ లో లెగ్గింగ్స్ ఏసుకుంటే ఏం అనిపించది అని ప్పించలేదు గాని ఇప్పుడు ఎందుకు ఇచ్చింగ్ ఇరిటేట్లాగా పోయి
ఇచ్చింగ్ ఇరిటేట్ ఇంకెక్కడ చూసినా ఏ విలేజ్ లో చూసినా అవే ఇస్తున్నారని నేనైతే అన్ని పక్కన పడేసాను అన్ని స్ట్రైట్ ఫిట్లే తీసేసుకున్నాను ట్రెండ్స్ కెళ్ళి ఆ అసలు ఇప్పుడు అసలు నచ్చట్లేదు లెగ్గిన్స్ అంటే ఆహ్ యాంకిల్ అని అవి ఇవి కొంచెం వేస్త కున్నాం గాని అసలు ఇప్పుడు అవంటేనే ఇరిటేషన్ ఇంక ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా ఇంకా చిరాకు అనిపిస్తది స్ట్రైట్ ఫిట్ అయితే హాయిగా కంఫర్ట్ కంఫర్టబుల్గ్ ఉంటున్నాయి.
అ హ్మ్ అసలు బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చాక ఆ లే మనం అంతా హెవీ హెవీ డ్రెస్సెస్ వేసుకొని విప్పేసిన్నాక రిలాక్సింగ్ అనిపిస్తదో ఇంకా ఫంక్షన్స్ టైమ్ లో అయితే ఆ ఫంక్షన్ లో అం అస్సల్ ఏం అనిపించదు గాని ఇంటికి వచ్చాక ఇది ఎప్పుడెప్పుడు మనం డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఆ రిలాక్సేషన్ అం మంచిగా అ
అవునవును ఇగ అక్కడ ఎట్లా భరిస్తామో తెలీదు. కాకపోతే ఇంకా తప్పకుండా భరిస్ ఉత్తమా టైమ్ లో ఆ రిలేటివ్స్ అందరు ఉం కామన్ అయిపోతది. టైం కాక ఆ ఇంటికి వస్తున్నామ అంటే ఇంకా దర్వాజా కూడా దాటక ముందు నుండే పీక్కుంటే రావాల ఒకటి ఆ ఎప్పుడెప్పుడు తీసేస్తామా అనిపిస్తది.
అవును
ఇంకంతే లేడీస్ ఒక్కొక్క ఫంక్షన్ ఇంకా ఒక్కొక్క లాగ రెడి అవ్వాడము. ఇగా ఇంట్రెస్ట్ కదా లేడీస్ కెంతైనా రెడీ అవ్వడం అన్నా షాపింగ్ అన్నా అట్లా ఇట్లా మార్కెట్ వెళ్ళి ఇప్పుడు మేము అంతే వేసి టేబుల్స్ కూడా డైరెక్ట్ మార్కెట్ వెళ్ళి తీసుకుంటాం. రా బజార్ లో అయ ఆన్లైన్ లో అయి అయితే మా ఫ్రూట్స్, మా వెజిటేబుల్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడాను నేను.
అవును ఇప్పుడు బ్లింకింట్, ఇన్స్టామాట్, జంప్టో అన్ని వచ్చాయి. కదా
కూడా నేను ఇంకా మార్కెట్కి వెళ్ళి నేనైనా స్తాను లేదంటే ఇంకా మా హస్బెండ్ తో అయినా తెప్పిస్తాను. ఎందుకంటే కొంచెం అవి ఫ్రెష్ ఉంటాయి. ఆర్గానిక్ ఉంటాయి. డెలివరీ చార్జెస్ అది కాదురా కాకపోతే అవి ఫ్రెష్ గా ఉండవు. ఎప్పుడో కోస్తా ఉంటవి అవి పాడవకుండా కొన్నికి ఇప్పుడు కెమికల్స్ ప్తున్నారు వాటికి
అవును మనం ఇలా మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చుకోవడమే బెస్ట్ అసలు ఉమ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవును అవును మనకి కూడా మన బాడీకి ఎక్స సైజ్ కూడా అవుతది మనం బయట
ఆ ఆ ఊర్క్ ఇప్పుడు మా లాగంటే ఇంట్ల లోనే ఉంటాము చిరాకు కనిపిస్తది అలా అలా నడుచుంటూ వెతే ఎక్సైజ్ అయి తది స్ట్రెస్ తగ్గుతుంది చాలా రిలీఫ్ అయిపోతాం ఓకే రా ఓకే రా ఆ బాయ్